హలో
ఆ అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది క్లారిటీగా ఉంది
అవున్
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరుకనే ఉన్నాను మీరేం జేస్తున్నారు
సేమ్ అండి ఊరికనే ఉన్నాము ఏంటో ఇప్పుడు మా బెడ్ పైన ఒకటి కనిపించింది అది
ఆ
అది మేము బెడ్ బాగ్ లాగా అనిపించింది కొంచెం భయంగా ఉంది ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అనేసి
అమ్మా అవి వస్తే మాత్రమ్ మా పీజీ నిండ అదే ఉండేనండి మొత్తం అసలు మొత్తం స్ప్రే జేస్తరు మళ్ళా అన్నీ పీకి మనం మరీ ఒకసారి ఏమంటరు వాష్ చేసుకోవాల హాట్ వాటర్లో
ఓకే అంటే ఇవి బట్టలన్నీనా
ఆ బట్టలన్నీ మొత్తం కబోర్డ్ లో ఉన్నవి గూడా దాం ట్లో గూడా ఒక చిన్న చిన్నగా పోయి ఉంటాయి అనే బా అదేమంటారు ఉంటాది
ఉమ్
అది ఒక్కటి కాస్తా ఒక వంద అయితాయంటండి
ఆ యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే అండి నాకు మా ఫ్రెండ్ కి ఇద్దరికీను ఎంట్ రెడ్ రెడ్గా అయి పోయింది అంటే దాని వల్ల ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి అంటే కరుస్తాయి అట్లా ఏమన్నా ఉంటదా
హా అవునండి కరెక్టే రెడ్డుగా మీకేమన్నా దద్దురుల్లాగా ఉన్నాయా లేదంటే ఊరికే రెడ్డుగా అయినయా
ఏంటండీ
అంటే ఇప్పుడు దద్దులులాగ అయినాయా
ఆ అవును రెడ్డ్ గా అయింది అంటే నేన్ ఏమనుకున్నానంటే నాకు దోమలు కరుస్తాయి ఇది దోమలు కరవడం వల్ల వచ్చిందేమో అను కున్న ఇప్పుడు జస్ట్ పని నుంచి వచ్చి ఇట్లా కూర్చొని ఇలా ఉంటే చిన్నగా కనిపించింది లైట్ గోల్డెన్ కలర్ లో చిన్నగా ఉన్నిండది
అవును చిన్నగే ఉంటాయండి అవి
ఫ్రెండ్ కి ఇరే ఏందిరా ఇది బెడ్ బాగ్ ఏమైనా పిల్ల పెట్టిందా అని చెప్పేసి చేతిలో పట్టుకున్నాము చూస్తే ఆ అమ్మాయికి చెవి చూస్తే అమ్మాయికి అలానే రెడ్ రెడ్గా అయి ఫుల్ ఫుల్ రెడ్ క కలర్ లో ర్యాషెస్ లాగా రెండు మూడు దద్దులాగా వచ్చింది నాకలానే వచ్చింది
ఫ్రెండ్ ఒకసారి చెప్పాల్సింది తనకు ఓనర్కి ఎంత ఫాస్ట్గా జెప్తే అది మేరు
అదే అదే మా రూమ్ లో ఇంత వరకు వన్ ఇయర్ అయింది మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడు రాలేదు అన్నమాట ఫస్ట్ టైమ్ అనుకుంటా అట్ల ఆ కలర్లో రా వటం భయం యేస్తుంది కొంచెం
అదేం పీజీయే
మీరు మరి పీజీ వేయి అదేమంటారు కొన్ని రోజులు ఖాళీ జేసేసి ఇంటికి వెళ్ళాలా అంటే స్ప్రే జేసి ఒక ఫైవ్ డేస్ అట్లా పెడతారు అన్నమాట
ఆహా ఓకే
ఆ మా అక్క పీజీలో ఉన్నప్పుడు గూడా అంతే కింద ఫ్లోర్లు అంతా వచ్చింది మా ఫ్రెండ్స్ రూమ్స్ కి వచ్చిండే చాలవి చాలా డేంజర్ అండి ఇంకా తనకి మా అత్త మా పీజీ లో ఒక ఆమకయితే ఇంక ఎక్కడంటే అక్కడ కరిచిన పాపం తన ఆఫీస్ కి పోయి మర్ మరి బ్యాగ వచ్చి తను మరి ఆ అంతా చూసుకోనేసి మరి అప్పుడు కంప్లైంట్ చేస్తే అప్పుడు తెలిసింది బెడ్ బాక్ చాలా ఉన్నాయని
అయ్యో అంటే ఎందుకు వస్తాయి అంటే ఏమన రీజన్ తెలుసా అంటే క్లీన్ గా లేకపోవడం వల్ల
ఆ అందే క్లీన్ గా లేకపోయినా కూడా ఏమన్నా చప్పల్కి ఆ ఎక్ ఎక్కువ వస్తాయి అని అంటరు అంటే క్లీన్నెస్ లేక ఉంటేనే ఎక్కువ వస్తాయి అని చెప్పింటారండి అప్పుడు కూడా
బట్ మా రూమ్ లో అయితే మేము నీట్గా పెట్టుకుంటామండి
అంటే ఉం రాను పక్కన మీకు ఒక రూమ్ ఉంది కదండి దానివల్ల ఏమన్నా అచ్చిందేమోనని అనుకో
వాళ్ళు అక్క వా వాళ్ళు ఉండరనమాట ఆ ఒక అక్క ఇద్దరు అక్క వాళ్ళు వెకేట్ చేసారు ఇంక ఒక అక్క ఉంటది ఇప్పుడు రీసెంట్ ఒక ఆమె జాయిన్ అయింది అనమాట ట బట్ వాళ్ళ రూమ్ అయితే చాలా నీట్ గా పెట్టుకుంటారు అనమాట వాళ్ళు డే అం త ఉండరు నైట్ ఒక్కటే ఉంటారు మార్నింగ్ వెళ్పోతారు మరి ఇంకా వీకెండ్స్ వస్తే ఎవ్వరు ఉండరు అన్ మా ట
ఇవిక్ అంటే పక్కన రూమ్ లో వచ్చిన కూడా ఒక్క వాళ్ళు మీ రూమ్ లోకి వచ్చినా మీరు వాళ్ళు మ్ లోక్ పోయినా గాలి ద్వారా అయినా కూడా వస్తాయండి అంట అవి
అయ్యో
ఊ అదొక డేంజర్ ఈ పీజీలో ఆ ఏం లేదు ఒకసారి ఒకసారి చూడమని చెప్ ప్పండి ఎందుకంటే సేఫ్ సైడ్ ఉండేది ఎందుకంటే అది ఏమంటారు అది కుడితే చానా డేంజరు అని కూడా అంటారు
నాకైతే ఫుల్ రెడ్డిష్ కలర్ లో అయిపోయినాయండి
అవును అది రెడ్డీగానే ఐతాయండి కుడితే మాత్రం ఫుల్లు రెడ్డుగా ఐతాయి మామూలుగా మనకి దోమలు కడుతూనే ఫుల్లు రెడ్ ఐతది అలాంటిది ఇవి కావండి ఆ అదే కదండి
అదే అండి భయమేస్తుంది
ఏం కాదు ఒకసారి చెప్పి చూడమనండి ఇంకొ ఒక రెండు మూడు రోజుల అట్ల మీరు ఇంటికి పోవాల్సి వస్తది మీలు ఊరికే అప్పుడు ఏమంటారు ఒక చెప్తే మీకు ఒక డౌట్ అనేది పోతది లేకుంటె అయి ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి ఏని అని భయమడతరు ఊరికే
ఆ యాక్చువల్ గా అంటే ఈ రోజు మార్నింగ్ మా పైన రూమ్ లో స్ప్రే చేస్తున్నట్టున్నారు స్ప్రే చేస్తుంటే వెళ్ళిన వెళ్తే ఆ బెడ్ బాక్స్ న ఏం చేస్తున్నరన్ టె అవునన్నడు ఫుల్ స్మెల్ వస్తున్నది వాళ్ళ ఏమి ఇంటికి వెళ్ళలేదం డిక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎవర బెడ్ అయితే స్ప్రే చేస్ సరో వాళ్ళు ఆ వన్ డే టూ డేస్ అట్లా పైన వేసిస్తారు ఆ బెడ్ ని అది పో పోయినాక మళ్ళా ఆ అక్కడే ఉంటారు అనమాట వాళ్ళేమి ఇంటికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఫైవ్ డేస్ వాళ్ళు వర్క్ చేస్తారు కదా ఫైవ్ డేస్ ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బంది కదా వాళ్ళకు కూడా
ఆ మా దాంట్లో ఏం చేసినారంటే ఆ బెడ్ క అది స్ప్రే చేసి నాక కూడా అక్కడక్కడ ఏమన్నా ఉంటాఏమో అని చెప్పేసేసి కొత్త బెడ్స్ కొన్పియంట్రీ
హ
అంటే మామూలుగా అయితే అవి కూడా క్లీన్ చేస్తారు అంటే భయంతో ఎందుకులే అనేసేసి కొడుతీన్ట్రీ ఇంకా మనం కొన్ని రోజులు ఉండి పోతాము ఇంక ఎందుకండి వాళ్ళు జాబ్ అయితే ఏదన్నా కొనుక్కున్నా ఉన్టది
ఆ అదే ఆయింట్మెంట్ ఏమైనా ఉంటదా దానికి బెడ్ బ్యాగ్స్ వల్ల ఏమైన్నా మనకి రాషస్ అట్ల రెడ్ కలర్ లో అయితే
ఆ ఉంటది మామూలుగా ఇదేమంటారు క్యాండీ క్లామ్ అయితే కొంచెం అది పూసస్ సా కొంచెం చల్లగా
బట్ మాకైతే ఏం మంట అట్లా ఏం అయితే రావట్లేదు జస్
అట్లయితే ఎం కాదు అట్లా ఇదైతే క్యాండీ క్లాం పూయండి కొంచెం చల్లగా ఉంటది
ఉ హు
న్నాను కాబట్టి కొంచెం
అదే అదే మీకు కొంచెం ఎక్స్పీ బట్ నాకు నైట్ అయితే కొంచెం హ్యాండ్ కి దురద పెట్టింది కాలికి కూడాఎం లే గాని చేతుకొక్కటే కొంచెం ఇడ ఆ
మరే అ మరి
ల్ అయిందో ఇంట మరి చూడాలి
పండి ఎంతొందరగా చెప్తున్నా మేలరు
అదే చెప్పి ఒకసారి స్ప్రే చెప్పంచుకునేస్తే ఒక పని అయిపోతది లేదనింటే మళ్ళీ డౌట్ ఉంటది అయ వస్తాయి మన భయం ఉంట్
ఆ భయం ఉండదు అయ్యో ఒక సారి స్ప్రే చేస్తే మరి రావు అని అంటారు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాల అంతే
అదే అండి సో చేంజ్ చేసుకుంటే పని అయిపోతుంది మన ర్యాక్స్ ను కూడా స్ప్రే చేస్తారా అవి లేకపోతే ఓన్లీ బెడ్స్ పైన మాత్రమేనా
మొత్తం మామూలుగా అయితే మా పీజీలో అయితే ర్యాక్స్ లో ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా ఇంటికి పోయిన వా కాళ్ళు ఉంటారు కాలు వేసింటారు బట్టలు ఉంటాయి కదా అవి లేకపోతే కొంతమంది ఈ బట్టలు ప్యాక్ చేపిచ్చేసేసి ఆ పోతా ఇంటికిి విజ్ వి పోతారు ఇంకా అవన్నీ మళీ వచ్చినాక హాట్ వాటర్ లో చేసుకోయింటారు ఇం అట్లా మామూలుగాఇతే ర్యాక్స్ లో చెయ్యారు ఆ చాలా పెద్ద పని
ఆ అయితే స్మెల్ వస్తుంది అండి ఇప్పుడు మన బెడ్కి చేసినా కూడా స్మెల్ వస్తుంది చాలా గలీజ్ స్మెల్ వస్తుంది మార్నింగ్ చేస్తుంటే చూసా నేను భారీ స్మెల్ వస్తుంది
తలకాయ నొప్పులు
ఆ దైవగదా ఎందుకు వస్తే అర్థం కాదు ఎంత ఇంట్లే పెట్టుకున్న కూడా వస్తానంటే ఇంక మనం ఏం చేయాలి ఆ ఇప్పుడు ఎక్కడ వెంటే అక్కడ పడేసి గలీజ్ గా ఉంటే వచ్చినాయనంటే ఒక మీనింగ్ ఉన్ ఉంటుంది ఏం లేకపోయినా వస్తున్నా అదే కదా ఏం లేకుండా వస్తున్నాయి అని దాని అర్థం ఏంటా
ఆ అదే కదా అంతేనా ప్రీతి ఈ పీజీల్లో ఉండేదే ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇవన్నీ తలకాయ నొప్పులు
అదే కదా ఇంకేంటండి
చూపించుకోండి తొందరగానే
ఆ అది నేను సాయంకాలం ఒకసారి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతా ఇట్లా రెడ్ అవుతున్నాయి ఏంటి అని
ఆ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి అదో కాదో ఏమన్నా చెప్తారు
చెప్తారు లే అయిన కూడా ఇవి చూపిచ్చేకి కూడా కాదండి లెగ్స్ కు అంతా వచ్చిందా అక్కడక్కడ మా ఫ్రెండ్ కి హ్యాండ్ కి వచ్చింది అదొక్కటి చూపిస్తే సరిపోతుంది
సరిపోతదా
దోమలు ఉన్నాయి కదా దోమలు అప్పుడప్పుడు వస్తాయి అండీ నైట్ టైమ్ లో నా దగ్గరకు వచ్చి కరుస్తాయి అవి ఎందుకోస్తాయో నాకు అర్థం కాని నేను దోమలు ఏమన్నా కరిచినాయేమో అని అనుకున్నా బట్ ఇప్పుడు అది పురుగునేసేటప్పటికి నాకు డౌట్ వస్తుంది ఏంది ఇది కొంచెం వింతగా ఉంది
అంటే మీ రూమ్ పైననే ఆ వాళ్ళ రూమ్ స్ప్రే చేసిండేది
అవునవును
అది ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ఒక్కటి అట్లా వచ్చిందేమో అండీ నాక్
అదే ఏమన్నా గాలి వానలా వలనా వచ్చిందా ఏంట లేకపోతే నేను అక్కడికి వెళ్ళింటి
ఒకసారి చెక్ చేపిచ్చుకొని అక్కడక్కడ స్ప్రే చేసినా అయిపోతుంది ఊరికే
అదే రూమ్ దగ్గర కార్నర్స్ వాషింగ్ మిషిన్ మస్ట్ ట్రై చెప్పేసాము సరిపోతుంది
సరిపోతది ఉమ్ అవి వచ్చే మరీ వేరే వచ్చ వచ్చేకి కూడా స్కోప్ ఉండదు
ఉమ్ ఏందో అండి ఊ ఎంత రా నాకి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది ప్రశాంతంగా ఉండనీకే లేదు
అదే కదా చాల తలకాయి నొప్పి గదా హ్మ్
నేను రీల్స్ చూసా అనమాట బెడ్ బాక్స్ ఇట్లా ఉంటాయి డేంజరస్ ఫుల్ కొరికేస్తాయి అంతా రెడ్ అయిపోయి బ్లడ్ ఉష్ చాలా ఘోరంగా పెడతారు వీళ్ళు
అదే అదే కదా అది కొరకుతాయి అంటారు కానీ ఏం కాదు బట్ ర్యాషెస్ అయితే ఉంటాయి అంతే
హ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు
బ్లడ్ బక్స్ కథ ఇలా ఇలా జరుగుతుందనమాట ఇప్పుడు హ్మ్ నేను బాగా చేతిలా పట్టుకొని నా ఫ్రెండ్ కి చూపి చూపిచ్చా అనమాట చూడు ఇది అదేనా అనేసి
ఎంతగానో డేర్ చూడండీ
ఏయ్ చిన్నవి చాలా చిన్నగా ఉంది తెల్సా నార్మల్గా ఉన్న సైజ్ స్కూల్ చాలా చిన్న పిల్ల అనుకుంటారు ఇంకా
అవును చానా చిన్నగుంటాయి అవి
హ్మ్
దననికి ఇట్లా సైడ్ ఎంట్రీ.
ఉ సరే అండి మరి.
ఆ సరే అండి బాయ్ మరి బాయ్.
అ